హలో
హలో
ఆ ఏం చేస్తున్నావు
పండుగల గురించి డిస్క స్కస్
అవునా ఇప్పుడు ఏం పండుగలు ఉన్నాయి
ఇప్పుడు మన దేశం మనకి ఇప్పుడు ఉగాది పండుగ ఉంది
ఆ
లడాలాల
ఉగాద ఉగాదికి ఏం చేస్తారు
ఆ ఉగాది గురించి నీకేం తెలుస చెప్పు
నాక అంతేం తెలియదు కొత్త పడుగంటలు ఉగాదికి అని అయజ ద ఇల్లు అరి ఆ చేదు పుల్లగా కారం ఆ ఈ యిదూరకాలద లీలా
అ
చేసి తాగుతారు అన్ని స్వీట్స్ చేస్తారు ఏదన్న పూర్ హలో చేస్తారు
ఓకే
మీందరుక ఆ
ఇంకేం చేస్తారు ఆ రోజు
అ ఏం లే ముగ్గులు వేస్తారు అందరూ కొత్త బండగానీ
ఆ మామిడాకలు వెడు
సరు
అలా అట్లా అలా సెలబ్రేషన్స్ చేసుకుంట అది ఉగాది అనేది తెలుగు పంచాంగం ప్రకారం వస్తుది తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం అన్నట్టు
ఆహా
ఆ అయితే మన జాతకాలు పంచాంగం అంత కొత్త పంచాంగం వస్తుంది ఆ కొత్త పంచాంగం ప్రకారం మనం ఆ మాట్లాడాలి చూడాలి చూసుకన్ని జరుగుతాయి అని నమ్ముతారు
ఆ అవునా
అందరు టీవీ ఓపెన్ చేసుకో ఆన్ చేసుకొని కూర్చొని విన్న పంచాంగాలు రాశి ఫలాలుని అన్నీ చూస్తా ఉంటారు అన్నట్టు
ఓకే ఓకే
అయితే రసం అంటే ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారు చెప్పు
చింతకాయలు తొన్ని చింతకాయలు పచ్చ చింతకాయలునే ఉడకబెడతారు
అ
ఉడకబెట్టి మిక్సీ జార్లా మిక్సీ పడతారు
అ
ఆ మళ్ళీ దచ్చింతకాయ దా ఆవపొడి ఇస్తారు కొంచెం మిరపకాయ పొడి మిరపకాయ పొడి ఉప్పూ మళ పోనీ బతు రానీ అది చింత పచ్చడి అవుతుది ఇద
ఆహా
అలా
ఓకే ఓకే ఇంకా చార లెక్క వేస్తా సర మీరు గట్ పచ్చడి లేక చేస్తారా
ఆ చారు కూడా చేస్తారు పచ్చమిడి కూడా చేస్తారు
ఆ
దవున్కి నైవేద సీట్ కూడా చెస్తార్ స్వీటు పూర్ణమాపం చేస్తాం పూర్ణమాపాలు చేస్తాము
పోలియాన్
పణ పరణపోలియారు దవుకి న దవుకి నైవేద్య ద్యం పెట్టి తర్వాత మనం తినుడు అన్నట్టు
ఆహా ఎలా చేస్తారు పరంట హోలీ
పురన్పూలి పప్పు ఉంటది కదా శనగి పప్పు దాన్ని ఉడు పక్క పెడతారు ఉృగ పెట్ట అల్ అడు చకినాంక చెక్కరేసి మళ్ళా కొంచెం సేపు మళ్ళా ఉడకతారు మూదబెట్టరు నార్మల్గా ఉడక పెడుతరు చెక్కర కదిగా అంతా అల్ పస్త ఆ ఇది ది ఇదే సార్ ఇలాచి ఇల్ ఆహ్ ఇలాచి పొడి వేస్తారు వేసి మళ్ళా అప్పంలాగా చేస్తారు పుడంపొలి ము భాల్
అ ఉమ్
మీ సైడు కూడా ఇలానే చేస్తారా.
ఆ మాసైడు కూడా అలానే చేస్తారు ఆల్మోస్ట్.
ఆహా ఓకే
ఉమ్
ఈ ఈ
ఇంకా
ఇంకా ఏమేమి ఉంటాయి మీకి మీ సైడు
ఉగాది తర్వా త ఆ శ్రీరామనవమి ఉం టదే శ్రీరామనవమి ది కూడా రామునిని రాముని సీతారాముల్ని పెళ్లి జరగడం జరుగుతుంది అ వివాహం జరుగుతుంది అక్కడ ఆ ఆ ప్రసా సాదము హ్ వో పానకం అనేది పంచ్ తారు అది తాగుతారు చాలా బాగుంటది
అవునా
మీరు మీ సైడ్ ఏం చేస్తారు.
ఆ మా సైడ్ కూడా అలానే రాముని రాముని పెళ్లి చేస్తారు కళ్యాణం చేస్తారు. ఆ మా సైడు నాలుగైదు రోజుల ను చి స్టార్ట్ అయితాది. అయితయి అన్నీ ప్రోగ్రామ్స్ లో
ఓకే
పెళ్ళి చేయడం. హల్ది మెహందీ. ఇక అన్ని చ్ చాళ్లు స్టార్ట్ అయి ఉంట్ స్టార్ట్ అయితా ఉంటాయి.
స్తారా మీ సైడ్
ఆ అన్నిీ చేస్తారు
మా సైడ్ అయితే అవన్నీ ఏం చెయరు ఓన్లీ రాముల వారి కళ్యాణం చేస్ స్తరు మా
ఆ మొత్తం ఊరు అంతా తింపుతారు ఊరే గింపు చేేస్తారు రాముని కళ్యాణం అయినాక
అవునా
ఆ
మీ సైడు ఏ ఏ ఏరియా ఎస్పెషల్ ఫ రాముల వారి కళ్యాణం గుడి ఏమైనా స్పెష పెద్ద గుడి పుణ్యక్షేత్రం ఉందా ఇప్పుడు నా దగ్గర భద్రాచలం ఉంటది సీతారాముల వారి గుడి అది ఫేమస్
ఆ మా సైడ్ కూడా అలానే ఉంటది
మీ సైడ్ ఎక్కడ రామునా రాముంది స్పెషల్ గుడి
ఇల స్పెషల్.,.. స్పెషల్ అని ఏం లేదు ఇన్ రామ్ ఇది ఆ ఇప్పుడు కొత్తగా అయింది కదా
అయోధ్యా
దెల
ఆహా అక్కడ చేస్త అది కాశీ అనేది శివుని గుడి
ఆ అదే అయి కాశీ దగ్గర అన్నట్టు
మ్మ్ ఓకే ఇంక
మీ సైడ్ ఎలా చేస్తారు కళ్యాణం మరి మా సైడ్ అందరినీ గుడిలా భోజనం ఉంచ చెప్తారు ఊరందరికి చెప్ చెప్ తరు
ఇక్కడ కూడా అలానే చేస్తారు భద్రాచలంలోకి భద్రాచలం దగ్గరికి వెళ్ అక్కడ రాముల వారి కళ్యాణం ఫేమస్ అన్నట్టు ఫేమస్ కాబట్టి అక్కడ చూస్తారు చూసి చేస్తార అన్నట్టు
ఆ అదే అదే మా సైడ్ కూడా చాలా మంది పోతారు భద్రాచలంకి ఆ
హ ఇంకా ఇంకేం చేస్తారు ఇంకేం పడుగలు ఇప్పుడు రంజ జన్ నడుస్తుంది అంద మాసం
పండుగ రంజాన్ అంటే వాళ్ళకు స్పెషల్గా
ముస్లిమ్స్
ముస్లింస్ స్పెషల్ ఇగా
వాళ్ళే వాళ్ళు రంజాన్ లో ఏం చేస్తారో వాళ్ళు
వాళ్ళు ఉపాసాలు ఉంటారు మొత్తం వన్ మంతంత్
మ్మ్
ఆ
వాళ్ళు ఒక స్పెషల్ డిష్ చేస్తారు రంజాన్ నెలలో డిష్ స్పెషల్ డిష్ చేస్తారు తెలుసా
ఆ అది దీ దీన్ని ఏమంటారు కదా
మ్మ్
ఉ దాని పేరు అంత గుర్తస్తలేదు
హలీం
హా హలీం హలీం అంటారు
తిన్నావా ఎప్పుడన్నా హాలిం
ఆ లేదు లేదు తినలేదు మీరు తిన్నారా మరి ఎప్పుడన్నా హలిం
హ నేను తినను నాన్ వెజ్ తినను నిను నాకు అలవాటులేదు
అచ్చ అచ్చ మీరు వెేజ్జా వెజ్ కూడా దొరుకుతది అనుకుంటా కదా లే దొరకదు అనుకుంటా
జ్ చెయ్యరు
చెయ్యరా
చేస్తా ఈ మధ్య చేస్తున్నారా అని అంటున్నారు కాని ఇగ మన సైడ్ దొరకదు హైదరాబాద్ లో దొరక్ త్త
అవునా నేను కూడా అదే ఇన్న అయితే ఆ వెజ్ కూడా చేస్తారు అని
లేదండి వెజ్ లో దొరకదు ఎక్కడ మన సైడ్
ఆ అందరు అంటారు చాలా బాగుంటదని అది గని నేను ఎప్పుడు తినలేదు టెస్ట్ చేయలేదు
అవునా
ఆ మా సైడ్ అంతా దొరకదు
దొరకదు అది ఇటు సైడ్ స్పే ఫేమస్ అన్నట్టు
ఆహా మాకే అన్ని అవు నా లేే మాకే అంత దొర్కు కాదు మే ఆ ఇనలేదు నేను అంత హహ
ఇంకా
ఇంకా ఏమంటరు
ఇంకే మూడుచ్చ పండగాలు
ఇగ ఆ తర్వాత పండుగలు ఇప్పుడు ఇవ్వంటారు కదా ఉగాది తర్వాత
హుమ్మ్
హమ్
ఉగాది తర్వాత లేవాట్నా
అదే రామున్ ఇప్పుడు లేవు అన్నాడు తర్వాత
ఉ
వాళ్లు ఇదే ఆగం గణపతి పండుగ అయినంకనే అన్ని పండుగలు స్టార్ట్ అయితాయి కదా తర్వాత
ఆహ గణపతి పండుగ ఎప్పుడు వస్తది
ఈ నెల నేను చూడలేదు ఎప్పుడు వస్తదో అని మరి
ఆగస్ట్ లా వస్తదా లేకపోతే సెప్టెంబర్ ఆ
ఈ క్యాలెండర్ చూడలేదు ఎప్పుడు అస్ తున్నదో అని
ఆమ
చూడాలి
ఏంటండి హలో
ఆ ఏమండి హలో
ఏమన్నారు ఆ
హలో ఆ ఇనవస్తుందా మీకు ఆ ఓకే ఓకే హుమ్మ్
అ
ఇంకా ఏం ఏం చేస్తారు మీకు మీస్ సైడ్ అన్ని పండుగలకు
అన్ని చేస్తారు మా సైడు పండుగలు
పండుగ్ చేస్తారా మీరు మరి
అవును అన్ని చేస్తాం మాము
ఓకే మీ కేస్
ఓకే ఓకే ఓకే కంప్లీట్ ఓకే ఓకే కంప్లీట్